హలో హలో, హలో వినిపిస్తుంద అండి మీకు హలో హలో
హలో
హలో వినిపిస్తుందా హలో
హలో
హలో అహ్ హలో వినిపిస్తుందా
వినిపిస్తుంద్
ఆ చెప్పండి ఏం చేస్తున్నారు, ఈవినింగ్ కదా కాఫీ టీ అలా ఏమైనా తాగారా
తాగలేదు
ఉ ఉ తాగుతారా మీరు
కోవాలి ఇంకా చేసుకోలేదు, చేసుకోవాల్
ఊ ఇంకా ఏంటి నీకు ఇప్పుడు వర్షం పడుతుంది కదా
ఆ వర్షం పడే మూడ్ లో ఉంది.
ఆ అప్పుడు వర్షం పడే తప్ ప్పుడు వచ్చే మట్టి స్మెల్
చాన బావుంటది. ఆ స్మెల్ అలాగే ఇట్లా చాయ్ తాకుంట దానిలో ఏమన్నా ఇలా తినుకుంటా ఒక ఫీల్ లో
ఆ అర్జెంటిగా ఆ ఆ వర్షం వచ్చేటప్పుడు ఒక మట్టి స్మెల్ గాని, ఆ తరువాత వర్షం పడిందో ఆ సిగ్నల్స్ ఉంటాయ్, కదా ఆ మట్టింతా తడిచినట్టు మంచిగా స్మెల్ వస్తుంది గదా ఆ వర్షం పడ్ తుందని ఆ గాలికి ఆ శ్ త్తానికి ఆ ఉరుములకి
అవన్నీ చ్ చాలా బావుంటయింది.
అన్నీ నేచర్ థింగ్స్ అనమాట ఆ అవును అవును మరి అచ ఉ మరి ఇంకా ఏమంటే ఇప్పుడు నేచర్ అండి అసలు, నేచర్ లో ఉండి ఎంజాయ్ చేసి అంతా ఏమీ ఉండదు.
ఒక మంచ్ గా వర్షం పడుతూ గాలి వీస్తూ దానిలో ఉండి కూచ్ ఒక చ్ ఒక ప్లేస్ లో కూర్చొని మంచిగా తింటూ ఉంటే చ్ ఆ వైబ్ ని ఎంజాయ్ చేస్ అలా తింటూ ఉంటే చానా బావుంటది.
త్రం అలా ఏమైనా వేడి వేడిగా వర్షం పడినప్పుడు స్నాక్స్ పెట్టుకొని ఏమైనా అంటే ప్చ్ వేడి వేడిగా ఆ టైమ్ లో అప్పడికే స్నాక్స్ చేసుకొని మంచిగా కాఫీ తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్ తూ
మంచిగ మంచిగ వైబ్ అవుతూ ఉంటే చాలా బాగుంటది
తో ఫ్యామిలీస్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ మనం ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్యామ్స్ ఫ్యామిలీ తో అట్లంతా ఉండి నే చర్ ని ఎంజాయ్ చేయాలండి
ఇక ఇట్ల టెర్రెస్ లెక్ కి పైన కూర్చొని ముచ్చట్లు పెడు తూ ఫ్రెండ్స్ తో ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు అక్కడ గురించి ఇక్కడ గురించి అల్లా ఇలా అన్ని చెప్పుకుంటూ
ఆ ఏంటి ఆ
టది
ఆ అంతా తెలుసుకుంటూ మరి అండి ఈ మధ్య అయితే మంచిగా చెట్లు అసలైతే ఈ మధ్య వర్షంకి దీనికి చెట్లు పడిపోతున్నాయి అస్సలు.
ఆ ఆ వర్షానికి కానీ అవి మళ్ళీ మంచిగా వర్షం అయిపోయినాక మం చిగా ఉంటాయి కొన్ని కొన్ని ప్లేస్ లు వర్షం పడినప్ ఏసి ఎంత బాగుంటది అంటే కొన్ని ప్లేస్లలో అబ్బా చూస్తే ఆడే ఉండాలనిపిచ్చిది అలా ఉంటాయి కొన్ని
ఆ మరి కొత్తగా గ్రోత్ వస్ స్తాయి అన్ని ఈ సీజన్ అయిపోయిన తర్వాత
ఇంకా అంటే వర్షాకాలం అయిపోగానే ఎండకాలం వచ్చే ముందు ఆ చిగురంతా పడిపోయి కొత్త చిగురు వస్తాయి ఒక లైట్ గ్రీన్ గల లీవ్స్ ఉంటాయి అప్పుడు ఇంకా చానా వర్షం పడితే ఆ టైమ్ లో అసలకె చాలా ఫోటో షూట్స్కైన చానా బాగుంటది
ఆ వర్షం పడినప్పుడు కూడా ఆ అంటే కొందరికి ఇప్పుడు ఎంజాయ్ చెయొచ్చు మరి ఏమంటే ఫార్మర్స్ కి అనేది ఇబ్బంది అయిపోతుంది కదా వాళ్ళు పంటలాంట అవి ఇవివి వేసుకోయింటారు కొన్ని టైమ్స్ లో వర్షం రాకూడదు కొన్ని పంటలకి వర్షం ఉండవు
అవు ఒకప్పుడయితే అలా కాదు టైం టు టైం పడేది వర్షం అయినా అప్పుడు కొంచెం మంచిగా ఉండేది
ఆ ఇప్పుడు అలా కాదు క్లైమేట్ ని బట్టి కూడా కాదు ఎప్ ప్పుడంటే ఎప్పుడు వర్షం వ
ఆ ఇప్పుడు పడతే అప్పుడు వర్షం కానీ కొన్ని కొన్ని ప్లేసులల్లో వర్షం పడితే చాలా బాగుంటది కొన్ని కొన్ని ప్లేసుల్లో కొంచెం బాగోదు
ఆ అంటే మొత్తం గ్రీనరీ ఉన్న చోట వర్షం పడ్ బాగుంటుంది అంతేగాని పాపం రైతులు ఏమైనా పెట్టుకున్నప్పుడు ఫార్మర్స్ కట్లా ఇబ్బంది అవ్వకూడదు కదా
అవా టైం లో పడితే కొంచెం కష్టం
హుమ్ ఇంకా హుమ్ మరి ఏవైనా వర్షం పడినప్పుడు ఫ్లవర్స్ అన్ని కింద పడతాయి చూడు ఒక చెట్టు దగ్గర ఏవైనా అట్లా ఫ్లవర్స్ ఎక్కువ ఉండొచ్చ ట్లు అంతా
మనం ఏం చేయాలంటే వర్షం వన్నప్పుడు చెట్టు కింద నిల్చుంటే పక్కనొళ్ చెట్టు ఊపుతా ఉంటే ఆ వాట్రు.
ఆ వాటర్ వచ్చి పడతా ఉంటే చినుకులు చినుకుంటా అది కూడా వర్షం ఆగి పేయిన తర్వాత చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చెట్టు మీద వాట్ రొన్ని కొంచెం కొంచెం డ్రాప్స్ డ్రాప్స్ అట్లంతా స్టోర్ అయి ఉన్నింటాయ్ గదా
అ అన్ని మీద పడితేనే
ఆ ఆ కొమ్మని ఇలా ఇలా ఊపి
టే అదే టైం లో రోడ్ల మీద తిరుగుతూ ఆ కొమ్మలను ఊపుకుంటూ అలా అలా తిరుగితే టైం అంతా అయిపోద్ది అలా రోజులు వర్షం రాకపోయినా ప్చ్. కొన్ని కొన్నిసాట్లు పడి అలా పోతూ ఉంటే నేచర్ కూడా కొంచెం చానా మంచి తిగా ఉంటది ఇప్పుడున్న సమ్మర్ సీజన్ లో కూల్ నెస్ మంచిగా ఉంటది
మరి చెట్లన్నీ విచ్చుకొని మంచిగా చెట్ల మీద ఉన్న వాటర్ అన్ని మనం అలా నడుచుకుంటూ పోతుంటే అవి ఒక్కొక్క డ్రాప్ పడుతుంది మన మీద
ఇప్పుడు అందులో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్చ్ వర్షం పడిందనుకో అప్పుడప్పుడు అలా అలా వర్షం పడడం వల్ల కూ అయ్యి అసలు ఎ ఎవరికి ఏ ప్చ్ ఏమి ఉండదు ఇట్లా ఎడ దెబ్బ దొగ్గడము ఇట్లా వర్ష ఎండకి ఎక్కువయి
ఆ గడుతప్ప ఆ ఎక్కువ హీట్ ఉండదు బాడీలో పైగా భూమి కూడా కొంచెం చల్లవా అంటే కొంచెం ఎప్పుడూ వేడి ఉండకొకోకుండా వర్షం పడితే కొంచెం
తయ్ ప్చ్ ఇక్కడ వె నేచర్ మంచిగా ఉందనుకో ప్చ్ అన్ని జంతువులకి దానికి అన్నిటికి వాటరు
ఇప్పుడు చెట్లకు చాలా చాలా బాగుంటుందండి వర్షం వస్తేనే అండి చెట్లకి ఎందుకంటే పై నుంచి వర్షం మంచిగా పడుతుంది. మనం ఎంత ఎంత మన తోటలో ఉన్న వాటర్ పెట్టుకున్నా పొలాలకి మాత్రం వర్షం పడేది చాలా బాగుంటుంది. చాల నేచర్ గా ఉంటుంది ఆ వర్షం పడితేనే చాల ఆ ఫాస్ట్ గా మంచిగా గ్రోత్ అవుతాయి, ఆ మనం మనకున్న వాటర్ ఎంత పెట్టినా కూడా ప్చ్ అద్దా ప్చ్ వార్షంబడి వచ్చినంత ఉన్నంత ఉండదు.
వర్షం బడింది అనుకో ప్చ్ సలు మంచిగా మంచి గ్రోత్ వచ్చిద్ది ఒక్కసారి ఆ పడిపోతే ఆ వచ్చే గ్రోత్ అంతా ఒకటేసారి వచ్చిద్ది
మ్మ్ మరి ఫస్ట్ మంచిగా భూమి అంతా తడచాలి ఫస్ట్ వర్షంతో
మంచిగలో ముద్ద ముద్ద అవ్వి ఆ మన్ను తీసుకొని ఇట్లా స్మెల్ చూస్తూ ఉంటంది అబ్బా
మ్ ఏవన్నా ఉంటుందా
పిన్స్ మెల్ ఎక్కడ ఉండదు
ఆహా ఏమైనా నేచర్ థింగ్స్ నేచర్ థింగ్సే మళ్ళీ అలా చాలా పెద్ద పెద్ద చెట్లండి ఎంత పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోతాయో అవన్నీ ఇప్పుడు వర్షంకి అలా అంత పడిపో
ఎప్పుట్లో పూర్వంలో ఉన్న చెట్లు కొన్ని ఇప్పుడు పెరిగి
హుమ్ ఆ ఇప్పుడు ఎండల కాలం అయితే చెట్ల కిందే కదా అందరు కుర్చు ఇంట్లో తట్టుకోలేక అలా చెట్ల కింద కూర్చొని ఉండి మాట్లాడుకుంటూ బారా కట్ టంజు ఒక గేమ్ ఆడుకుంటూ
గా అలా ఉంటది
హుమ్ అట్లంత చేస్తరు ఇవన్నీ ఒ క నేచర్ తింగ్స్ అండి పక్ ముఖ్య ముఖ్యంగా ఒక ఊరిలో ఉండి అట్లా ఉన్న వాళ్ళకి అట్లంతా చాలా మంచిగా ఉంటుంది
మంచిగా ఇంకా అవ్ అక్కడక్కడ నీళ్ళు వాటర్
ఆ వాటర్ స్టోర్ అయితే గుంతలంటా ఇంకుడు గుంతలం ట చెరువులంటా వర్షం వస్తే అవన్నీ నిండిపోతాయ్
వన్నీ స్టోర్ అయ్యి అన్నిటికి వాటర్ పనికి వస్తాయ్ ఆ వాటర్ వల్ల కొంచెం మళ్ళీ
ఆ కొంచెం ఆ పొలాల్లో పెట్టుకోవచ్చు మరీ కొంచెం భూమిలో కూడ కొంచెం వాట్ ర్ అనేది స్టోర్ ఉంటుంది అంత వచ్చి అ వర్షం అంత భూమి లోకి కదా ఎలిపోయేది
ఆ మంచి మంచిగా ఉండిట్లా స్టోర్ అయ్యి ఆ వాటర్ మళ్ళీ మనం ఏమన్నా ప్చ్ ఎప్పుడన్న దోగినాగానీ అక్కడ వాటర్ వస్తాయ్
కదా బోరు బావుల లోకి కూడ వా
ఆ వస్తాయ్ మంచిగా మళ్ళీ పంటలు వేసుకోవచ్చు మళ్ళా వానాకాలం లేనప్పుడు ఆ పంటలు ఎండకారు పంటలు అంటారు వానకార
ఆ వానకార పంటలంట ఇప్పుడు కొన్ని పంటలకి అంత వాటర్ అవసర్ ఉన్న అప్పుడు ఎండలక ఎండ్లకాలం కొంచెం మంచిగ వాటర్ పెట్టాల
ఎక్కువ వాటర్ తీసుకొని చెట్లని వా ఎండాకాలం వేస్తే
అప్పుడు కొంచం వాల్లకి ఆ టైమ్ లో చాన మంచిగా వాటర్ ఉండాల ఎండల కాలంలో అది ఎంత వాటర్ లేని పంట అయినా ఒకటి కూడా
మంచిగా మంచిగా ఉంటది అప్పుడు ఇంకా ఏదో ఒక పని ఉన్నట్టు ఉంటది ఊరికే ఉండకుండా కొంచెం పని చేస్తుంటూ అలా ఉంటే టైం గడిచిపోతది నార్మల్గా ఉంటే టైం గడ్ కదా నేచర్ లో కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి కొన్ని
ట్లొ అసలు పెట్టుకోకుడ్దు మామూల్గైతె చామంతి అంట ఇప్పుడు ఈ మధ్య లైట్ పువ్వులని వోచ్చాయి తెలుసా నీకి
తెలిద్ తెలిదు
ఆ లైట్ పువ్వులంటే ఆ దనికి లైటింగ్ ఉండాలనమాట ఆ లైటింగ్ ఉంటేనే పువ్వు విరుగుతుంది వా మంచిగా పెద్దగా అట్లంతా
మన సాయంత్రం కాలం పూలని కొన్ని ఉంటాయి పొద్దున కాలం పూలని కొన్ని ఉంటాయి ఇట్లా వె
ట్లా ముట్టు
ముకుంటిలా అయి మళ్ళీప్పుడూ పేపర్ ప్లాంట్ అంటారు పేపర్ కాగితాల ప్లాంటు
పేపర్ప్లన్ నాకు తెలీదు నేనేప్పుడు చూలేదు
వి పింక్ లో ఉంటాయి, వైట్ లో ఉంటాయి
ఆ అంటే ఆహ్ కొన్ని హైబిస్కసేస్ సు టాయి మనం పీకిన వెంటనే టచ్ చేస్తూనే విరు విరుగుతాయి అవ్వి
అవి కాదు అవి కొంచెం ఎక్కువ షోకేస్ కి వాడ్తారు చాల చాల దగ్గర్లో ఉన్ టాయ్ అవి ఇప్పుడు కొన్ని కొన్ ప్లేసెస్ లో అవె మంచిగ ఫేమస్ అవుతయ్ వర్షం మన్నా కూడ ఫ్లవర్స్ వల్ల అక్కడ ఫోటోలు గాని మంచిగ ఒస్తయి
నేన్ చుల్లేదు అట్లంతా నాకే మీర్ ఊరికె అలా ఫ్లవర్స్ ఏమేమనేది తెల్సు ఇప్పుడైతే చామంతి పూలని ఒకటి ఉంటాయి వాటికైతే లైట్స్ ఒస్తాయ్ తెల్సూ మరి ఆహ అది కాదు వర్షం పడినప్పుడు అయినా పువుల మోక్కలల్లో హైని హనీ బీసూ అలా వాలు
చాల తీ తింటూ అ తేన తీస్కెల్లి మళ్ళ చెట్టు దగ్గర బెట్టి అవి అల్ అవల్ల చేయ్ అల చనా బాగుంటది
ఆ దాంట్లొ చాన స్పీట్ హాని ఉంటుందని చెప్ ప్పీ హమ్ అ అ ఆ ఇన్సెక్ట్స్ చ్చి ఆ పువ్వుల్మీద వాలి అలా చేస్తేనే ఆ పువ్వు అనేది మంచిగొస్తుంది
ఆ పువ్వు అట్ల మంచిగ ఒచ్చిద్ది ఒక నాచురల్
ఆ అ అదంతా ఒక న్యాచురల్ థింగ్స్ అన మా ఆ ఇన్సెక్ట్స్, ఫ్లవర్సు ఆ వర్షము అదంత ఒక నేచర్ అ నేచరే అసలు గ్రీనరి అలా గాలి చల్లగాలి ఒస్తూ
చాల బాగుంటది
ఉమ్ సరే అండీ మీరు మాతొ పంచుకున్నందుకు థ్యాంక్స్ అయ్